అ
హలో
హ్ వినిపిస్తుందా.
ఓకే అవును లూడో అయిపోయిందా ఆడ్డం ఎవరు విన్ అయ్యారు. ఆ
ఇంకా అవ్వలేదు.
ఇంకా అవ్వలేదా ఓకే.
హ్
ఈ రోజు మా అమ్మ చేసింది నెయ్యి, నెయ్యి చట్నీలో ఎ సుకొని తింటే ఉంది అబ్బబ్బా చాలా బావుంది తెలుసా.
కొద్దిగా హెల్ప్ చేస్తవా నాకు.
నేనా బట్టలారేసాను, మార్నింగ్ చపాతి చేసాను. నాకు చపాతి చేయడం అంటే చాలా ఇష్టం.
షాప్ పెట్టుకోకపోయావా హోటలు.
నేను అనుకున్నాను కానీ మీ బావ ఒప్పుకోడు.
రెండు రోజులు ముచ్చటేగా.
ఎస్ కానీ ఏదైనా అనుకొని సపోర్టివ్గా ఉంటే మాత్రం నేను కంటిన్యూ చేస్తాను.
అ ఆమసుత
ఆ
ఇంట్లో వండుకొని తినే టైమే ఉండదు
ఎవరికి నాక సరేలేే ఇంకేంటి ఇంట్లో వండుకుంటాం షాప్ పెడితే చపాతీలే తింటాం
అ
ఆ రోజుకోక్క పూట అయినా సరే చపాతీ తింటాం
నేనచ్చి
రైస్ అయినా చపాతి అయినా ఒకటే
అ కని చపాతిని నేడు కదు
వేడేలే గానీ
నేనే గెలిచా
వావ్ కంగ్రాచులేషన్స్ పార్టీ
ఏమో ఎమ్మో
అర్ధం కాదా
ఏమో పార్టీ
తిను పార్టీయా
ఎవో పార్టీయన్
నేను ఎందుకు ఇస్తాను నువ్వు విన్ అయితే నువ్వు ఇవ్వాలి నేను కాదు
నా పర్సెంటేజ్ అంత
ఎంతకీ అది రిజైన్ చేసారు వాళ్ళు పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు
ఎవరో చూసి రాసేను
వేరేవి చూసుకుంటారు ఓకే
ఉఊ
చాలా టఫ్గా ఉంది అసలు మార్కెట్ బయట
ఓహో
ఇంకా ఏంటి
నేను హెయిర్ మొత్తం కట్ చేయించుకోవాలనిపిస్తుంది
నీకా బేబి క్రాఫ్ చేయించుకో నాకైతే గుండె చేయించుకోవాల అనిపిస్తుంది ఈ అండకి చమాటా చరాకు కానీ ఊరుకోరు ఇంట్లో కానీ ఏదో ఒక రోజు మాత్రం డేర్ చేసేసి క్రాఫ్ చేయించుకుంటా బేబీ క్రాఫ్ లేదా గుంజేయ్ చేసుకుంటా
అవును
నువ్వు ఊ
ఏనా
ఊ
తమీ ఏ తను లేట్ గనే వస్తది నాకు తెలీదా
ఊ
ఉ
పెళ్ళి కావాలి కదా మన్ను ఉంచుకో
పెళ్ళి కావాలి కాదు చేస్త
కానీ చేస్తరు కదా కానీ చేస్తారు గద చేసుకోవాలి గ పూల్ జల్లేయడానికి జుట్టు కావాలి నేనే ఎస్త నేనే రెడీ చేస్త నేను ఓకేన
ఎందుకు అంత ఇష్టం నా దృష్టి లో పెళ్లి టే అదోక నరకం అది చేసుకుని బాగుపడినోడే లేదు
హు మరి కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తయ్ గదా
ఇప్పుడు చూడు ఒక్కడుపుడు ఏదైన వాల్ తాలం
కని అలా ఉన్న వాళ్ళు ఉన్న తెలుసా అలాగే ఉంటున్నారు అది చేయాలి ఇది చేయాలి వచ్చిన అమ్మాయి అర్థం చేసుకోవాలి వచ్చినమ్మాయి అన్ని చేసి పెట్టాలి అన్ని ఎక్స్పెక్టేషన్స్ కొంచెం గుడ ఊర్లల్లో ఉండేవాళ్ళు కొంచెం గుడ మారరు అలాగే ఉన్నారు ఎక్కడైన అంతే ఉన్నారులే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ హు
నువ్వు మాత్రం పటిచుకో
హు
రే
అని అనుకుంటామంతే మనం పట్టించుకోము కానీ వాళ్ళు పట్టించుకొని మనకై మనం పట్టించుకునేలగ చేస్తారు
వాళ్ళ సెంటిమెంట్ కోసం నేను సెంటిమెంటల్ గానే ఏళ్తా
హు
ఎప్పుడు నేను నేను
అయినా నీకు సెంటిమెంట్స్ ఒంటికి పట్టవ్ గదా
హు
ఆ
నాకు మెంట్లేక్కుతే అంత గుంజుకొని
ఆ ఓకే
ఎప్పుడు నేను నేను ఏడుస్తుంటే ఏవరు వచ్చి చూడ్రు
అంటే మన లైఫ్ మనదే కాకపోతే మన లైఫ్ లోకి తొంగి చెస్తరు వేరే వాళ్ళు గొడవలు పెట్టడానికి
ఆ కనిపించినంత చూసుకున్నామ్మా
హు
నేను అందంగ ఉంటాను గా కనిపిచ్నా తీసుకో
ఊ కానీ ఒక్కళ్ళు కూడ పీస్ఫుల్ గా ఉన్న వాళ్ళు లేరు తెలుసా పెళ్లి పెళ్ళి పెళ్లి పెళ్లి అంటారు దనే
ఎలా ఉన్నావ్
పెళ్ళి పెళ్ళి అంటరు గనీ ఒక్కళ్ళు గూడా పీస్ఫుల్గా ఉన్న వాళ్ళే లేరు నేను చూసినంత వరకు
ఫస్ట్ ఏ ఫస్ట్ ఏంటంటే పక్కనోళ్ల గురించి ఆలోచించటం మానేయ్
ఉమ్
ఫస్ట్ నీదెందో నువ్ జూసుకో
పక్కనోళ్ళ గురించి ఆలోచించకుండా ఉండాలి అన్నా గానీ పక్కనోళ్ళు మన గురించి ఆలోచించేస్
నీ కోసం నువ్ బతుకుతవ్ నీకోసం నువు జేస్
ఆ
ఇప్పుడు పక్కనోళ్ళ గురించి ఆలోచించడం మానేయ్యాలి కరెక్టే కనీ వాళ్ళు మన దాంట్లోకోచ్చేసి కదిలిచ్చేసి ఆలోచ్ చేసి మనల్ని పట్టిచ్చుకునేలా జేస్తున్నారు గదా అంటున్నా
నువ్వెందుకినాలి నీక్ నచ్చినప్పుడ్
వినా విను వినకపో కనీ కోపమయితే ఒస్తది గదా
కోపమొస్తే కొప్పడు అంతేం చేయ ఉందా ఏంది
కనీ అలా రియాక్ట్ అయినా గూడా అదీ తప్పే
సైలెంటుగుండు
సైలెంట్ గుంటే కోపం అంతే ఉండిపోద్ది అంతా అంతే
ీ ఆ మైండ్ మార్చు నాకు
ఓకె
నా గురించి నేను చించు నా గురించి నేను చేసుకోడానికె నా తల ప్రాణం తొక్కొత్
రి గురించి వాళ్ళే ఆలోచించుకోవాలి నీ గురించి ఆలోచించేసి వాళ్ జీవిత్ తంల కెళ్ళి పోయి గొడవలొచ్చేసి
ఎవ్వరూ ఉండరట్లా
ఉమ్ ఎవరికి వారే ఉన్ టరు ఎవరుకాళ్ళే ఉంటారు
సరే బాయ్
బాయ్